హలో
హలో
హాయ్ అండి
హాయ్
బాగున్నారా,
అ బాగున్నార,
ఆ బాగున్నాము అండి ఏం చే ఏం చేస్తున్నారు,
ఏం లేదండి అడిగానే, హలో
తిన్నారా లంచ అయింద
ఆ అన్నై ఆ ఆయి పెంది లంచ్ కాలేదు గానీ పొద్దున్న టిఫిన్ అయ్యంది
ఏం చేశారు ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో
ఈరోజు మార్నింగ్ చపాతి
చెప్ప మీరే చెసారా
ఆ నే నేనే చేషిన మీరు తిన్నర
ఆ లేదండి ఇంక తిన్లే
ఎందుకు
ఇంకొంచెం అయినంక తింటామనేసి
అవున అయిపేంద పని
ఆ పని అయిపెందండి
ఆహా ఇంకా ఎండ మస్తు కొడుతుంది బయట
అవునండి బయట ఫుల్ ఎండా ఉంది
ఆ ఇప్పుడు నేను పైకి వెళ్ళి అచేసరికి మత్తు కాళ్ళు బాగా సర్దు సర్దు కాల్తంది
ఈ ఎండలకి బయటికి వెళ్ళడం అబ్బో చాలా కష్టం అండి
అది కబాబులు వేసినాం కదా అది వేయడానికి కెళ్ళినం అయితే మస్తు ఎండ మస్తు వేడి గాలి వస్తుంది
అవును ఫుల్ వేడిగాలి ఫుల్ ఎండ కూడా బాగా ఉంది ఇవాళ
హ బాగా ఎంత ఉందో డిగ్రీస్ చూడ్లేదిగ మీ సైడ్ ఎంత ఉండేది
మా సైడు ఉ టూ ఫార్టీ సేవన్ ఫార్టీ ఎయిట్ ఉ ఎలా వచ్చండి
అమ్మ అంతా టెంపరేజా
అ ఆవు
వామ్మో బా కా హై హై ఉంటుంది అసలు ఇదైతే వర్షాకాలం రేపటి నుంచి వర్ష తను రావాలి ఖచ్చితంగా
ఆ వర్షం పడితే కొంచెం కూల్ అవుతుంది ఇగ
కానీ అది ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇట్ల పడద్దు మంచిగా పడాలి ఒక వన్
హాఫ్ డే అయినా మినిమమ్ పడితే మన్ ఇగ గా హైదరాబాద్ పోయి పల్ల హ పోయాము అయి
అవును
మ్
కానీ డే లో పడాలి కానీ నైట్ లో పడొద్దు
నైట్ పడాలండి మనం నైట్ బయట తీగాం కాబట్టి
అది నైట్ నైట్ బడ్ చల్లల్లో చల్లగా పొద్దున్న ఎండే వెళ్తుంది మళ్ళా
కానీ దేవాడద మనకి ఇ పని చేసుకునే వాళ్ళు అయి
ఆ కానీకా హలో
హలో
నెట్వర్క్ లో రండి అండి మీరు నెట్వర్క్ లేదు తెర్సయిట్
ఉందండి నెట్వర్క్ ఫుల్ నెట్వర్క్ ఉంది
మరి ఇట్లా వయసు కట్ అవుతుంది ఎందుకు
ఎంటిది
నా వోయిస్ క్లియర్ గా రావట్లేదా
క్లియర్ గా వస్తుంది కానీ మధ్యలో స్టక్ అయింది అయితే
ఆహా ఇంకా మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇస్తాం అండి
ఆ
ఫెస్టివల్ ఏది అంటే ఇష్టం
ఆకు ఫెస్టివల్ హా మొహారం అంటే ఇష్టం అండి
ఇ మోహరమమా మహం ఎందుకు ఇష్టం దాని ప్రత్యేకత చెప్పండి
నాకు మంచిగా ఆసైతులా ఆడతారు మంచిగా అనిపిస్తుంది ఆ అమ్మ చల్ బ తళ చేస్తారు అంతరికి శరువత్ మంచుతారు మంచిగా కాళ చేస్తారు ఇచ్చి చెడు అవి చేస్తారు పలుదు శషరబట్ట ఇంకా బెల్లం ఎలాషగా చుస్తారు ఇంకా అన్నీ అది రొట్టే మాది త ఇస్తారు అన్ని రకం అంతగా చేస్తారు అని పండుగ చేస్తారు కదా అది ఎట్ల చేయాలిసందే నిజంగా ఇంకా ముస్లిమ్స్ లో న్యూ ఇయర్ అని చెప్తారు మోహనం మాన్
ఆ కరెక్టే మొహరం న్యూ ఇయర్
ఆ మనాలి మమ్మ అయ్యారు అని చెప్పాము కొత్త బట్టలు వేసుకొద్దు
అది వాళ్ళ డెత్ద ది ఏదో అంటరు కద
ఆ డెత్ ది బాగా అంటే మా మా గురించి బ పోరాదుర్రూ బాగా జంగ అయింది అని దాని వల్ల చపుతరు సామెతలు పెద్దవాళ్ళు
మూవీస్ చూస్తారా మీరు
ఆ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ చూస్త మీకు చూస్తర
ఆ నేను చూస్త ఎక్కువ డ్రామాస్ చూస్త మూవీస్ ఎక్కువగా ఎప్పుడైనా డ్రామాస్ తో బోర్ కొడితే ఇగ మూవీస్ చూస్త
ఇంకా ఏం గ్రామస్ూ స్రమన
కని డ్రామాస్ కొరియన్ డ్రామాస్ చైనీస్ డ్రామాస్ అవి చూస్త అండి ఎక్కువ
అవున మీరు చూస్తారా అవన్నీ
ఎది
టీవీ టీవీ లో చూసతర ఏమన్న
టీవీ ల ఏం చూడ అండి
ఆ ఓన్లీ మొబైల్
ఆ మొబైలే లేదా మొబైల్ చూసి చూసి బోర్ వడ్తే టీవీ కనెక్ట్ చేసుకొని అదే టీవీలో చూస్త దేని టీవీలో సీరియల్ ప్రోగ్రామ్స్ అవి చూడ
అయ్యో
హమ్
ఏంటి మరి అయిపోయిందా భోజనం ఆఫ్టర్నూన్
ఆ లేదండి ఇంక తినాలి కొంచెం ఐనంక తింట
ఇంక ఎప్పుడు రెండు అవుతుంది కద
ఆ తింటామనడి
ఆహా
ఇంక
సరి మ చె పా మీరు బయటికి బయట ట్రవలింగ్ చేయడం ఇష్టమేనా
అవునండి ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు
అవున
అంటే ట్రావెల్ చేయడం వల్ల ప్లేసెస్ గురించి పర్టికులర్ గ మనకి తెలుస్తుంది
ఓహో అవున అంటే బైక్ పైన అనాలకపోతుంది దార్నా సైలింగ్ ఇద ఏంటో చేయడంకు
ఫ్యామిలీతో లేద ఫ్రెండ్స్ తో వెళ్ళ అంటే ఇష్టం సింగిల్ గా అంటే వెళ్ళ ఎక్కువ బైక్ రైడ్ అంటే ఇష్టం
ఆహా అంటే కార్ లో వెళ్తారా లేకపోతే బస్సా
ఇకువ కారే
హమ్
బస్సెస్ లో ఎక్కువ ట్రావెల్ చేయలేను
అవున ఒకే ఒకే
ఊ
ఇంకా మరి చెప్పండి ఇంకా ఏం ఉంది
అలే ఈ త్ త్రీ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ అనేది లేదు కానీ
ఆ ముందు చేస్తుండేనా
ఫుల్లు ప్యాకప్ ఫుల్లీ ట్రావెల్ చేసేవాళ్ళు ట్ల కాట్ లో తిరిగే వాళ్ళం గా పేరెంట్స్ తోండి ఇగ ఫ్యామిలీ ట్రిప్స్ వెేసే వాళ్ళం
ఆ మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
బిర్యానీ ఆ వచ్చు అండి
ఏం బి బర్యాని వచ్చు అన్ టే ధం బిర్యానీ అలిక వాటరు
నేను ధమ్ బిర్యానీ తె ప్రాసెస్ తెలుసు కానీ నేను ఎప్పుడూ ట్రై చెయ్యలేదు ఎగ్ బిర్యానీ ఆలూ ధమ్ బిర్యానీ వెజ్ పులావ్ ఇది చేస్తా
అవునా పౌ పౌ చేయడం వచ్చా
రాదండి
ఆలు పౌ చేయడం రాదా
ఉఊ
ఉమ్
మీకొచ్చా అండి వంట చేయడం
ఏంట్లో
ఏం లేదండి ఖాళీ రేపు
ఆ మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తుండ్రు
ఆ
హలో
తిన్నారా మరి మీరు
ఆ తిన్నాం
మీకు షాపింగ్ అంటే ష్టమేనా షాపింగ్ చేస్తారా
లా
ఆ అంతే హలో
చెప్పండి
హలో
హలో
హలో
అండి అండి
హలో
వినబడుత్తుందా
ఇంకా వినొస్తుంది ఓస్తుంది ఇంకా ఏమేమి ఇష్టం మండి మీ వస్తుంది వస్తుంది
ఆ ఇంకా ఏం లే ఇక ఫ్రెండ్స్ లతో బయటికి వెళ్ళాలని ఉంటుంది గని బయటికి ఇది వె
అవునా
ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమన్నా ఉంటే ఇట్లా పక్క వాళ్ళ ఇంటి వెళ్తా
సెలబే సెలబ్రేషన్స్ చేస్తారా సెలబ్రేషన్స్ కి వెళ్తారాలా ఫ్రెండ్స్ పార్టీస్ అలా ఇలా
ఆ అనా కంతా ఫ్రెండ్స్ లేరండి
హూ
ఆ మా ఫ్రెండ్స్ లో ఉండేగాని వాళ్ళు మ్యారేజ్ మ్యారేజ్లు అయిపోయినాయి రీసెంట్ లో రీసెంట్ లో మా అక్క రెండు మ్యారేజ్ అయినా తరువాత వన్ టూ ఇయర్స్ అవుతుంది నా బెస్టీ మ్యారేజ్ అయి
అ
ఇలా కజన్స్ తో ఇగ లేక పోతే ఇంట్లో ఫ్యామిలీ తో వెళ్తా బయటికి అంతే
గేమ్స్ ఇష్టమేనా అండి మీకు
ఆ గేమ్స్ ఆ ఇష్టమే
ఆడ్
ఆ ఆన్లైన్ లో ఆడతా ఇది ఏమన్నా క్యారం బోర్డ్ ఇంకా లూడో
ఫ్రీ ఫైర్ తో పబ్జీ లాంటి ఏమైనా ఆడుతారా
నాకు రాదండీ అది. ఆడడం మీకు వచ్చా
నాకు కూడా రాదండి ఫ్రీ ఫైర్ పబ్జీఅవి కొంచెం కొంచెం లైట్
గర్ల్స్ కూడా ఆడత
చాలా మంది తెలి సార్ చే
అవును వారు ఎట్లా ఆడతారో ఎట్లా వస్తార చాలేజ
ఉ
అవి గే అయితే దాంట్ అయితే బాగా దూరం ఉండగానీ ఇది లూడో గ్యాండీ క్రష్ క్యారం బోడ్లా ఇది ఆ మా ఇంట్లో మా తమ్ముడు ఆ
అద ఆ
అదే నాకు రాను మొబైల్ పైన ఆ వేసి స్న్స్ పాట వేసి మంచిగా ఆడతాడు
పర్ ేసి హక స్మూత్గా మూవ్ అయితుద అంతగద
ఏమో ఏమో అవుతుందో తెలియదు కాని అట్లా పాడ్స్ అవిసి మా తమ్ముళ్ళు ఆడత ఆ పి కొల్ పో ఆ అండరు త ఆడ కూర్చొని ఒక రూమ్ లో
మీరు ఆడరా ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరనా ఆతార
బస్ ఎస్ వళ్ళస్ మేము పోయలా పా క్కలు పెట్టుకొని వింటాం గేమ్స్ లూడోస్ ఆడటాం మొబైల్ లో
లుడో ఆడతార
ఆ అందరం కలిసి లుడో అడత మా మామే వాళ్లా
ఆ
హాల హాలిడేస్ అయిపోయినాయి కదా అందుకే
ఇంకా ఏమేం చేస్తానండి ఖాళీ టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకేమేం చేస్తారు
ఫ్రీగా ఉన్నప్పుడు ఏం లేదు నేను